హలో
హాయ్ అక్క
హాయ్ రా చేస్తున్నవ్
ఆ టీవి చూస్తున్నా మీరేం చేస్తున్నారు
నెన్ కాలిగానే కూర్చున్నా
ఉ
టీవీలో ఏ ఏం చూస్తవ్
కానీ మూవీసే చూస్తా అక్క ఎక్కువ
సీరియల్స్ ఇట్ల చూడరా
సీరియల్స్ ఎక్కువ చూడను ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ చూడ మూవీసే చూస్తాను
అవునా
హు
ఉ హూ
ఉ
చాలా నేనైతే అప్పుడు సీరియల్స్ చూసేది
అవునా ఎక్కు ఏ అంటే ఏ ఛానల్ వి చూస్తరు ఎక్కువ మా టివి చూస్తరు కదా మా టివి అవునా జీ తెలుగు ఆ అంతకు ముందు జీ తె తెలుగుల బాగా చూసే వాళ్ళు
అప్పుడు ఆ ముద్దమందారం సీరియల్ ఉన్నప్పుడు జీ తెలుగు ఉండే
ఆహా ఇప్పుడు కార్తీకదీపం చూస్తారా అక్క మీరు అది సీరియల్
అది చూస్తాను దాని ముందు వచ్చేది చూస్తాను కాకుంటే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపియట్లే
నెన్ కూడా సీరియల్స్
కొంచెం ప్రోగ్రామ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటదిలే కాని సినిమాలైనా ఇదైనా అంత చూడ బుద్ధి కాదు
అవును
ఉమ్ మళ్ళీ న్యూస్ చూస్తాను న్యూస్ కొంచెం ఇంట్రెస్ట్ అని పిస్తది ఇవి బి అలెర్ట్ చంపుకునేటివి అవి వస్తాయి గా
ఆ అక్క
ఇప్పుడు న్యూస్ లో బి అలర్ట్ అని ఇట్లా ఈ చంపుకునేటివి ఉంటాయిగ
ఆ
ఇలాంటియి అంటే ఇంక ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది
అ అవును అది మాటీవిలో వస్తాయి కదా బి అలర్ట్ అనేదిను సిబిఐ
ఆహా అవి కాదు ఇప్పుడు ఎన్టీవీలో వస్తది ఎయిట్ థ ర్టీకి ఎన్ టీవి, టీవి నైన్ ఆ ఆ న్యూస్ అది కాదు షో ప్రోగ్రామ్ అది సీరియల్ లాగానే వస్తాయి కదా సీబిఐను బిఅలర్ట్
ఆ అవునవును
అవి కాదు ఇవి చూస్తాను
ఉ హూ
మళ్ళీ న్యూస్ ఈ టీవీలో నైన్ కి వస్తాయి చూడు అవి చూస్తా
ఆ అవునా
ఉమ్ అంటే కొంచెం ఇట్లా జనరల్ నాలెడ్జ్ కోసం అని అవి చూస్ తంలే గానీ చూసినవి చూసినట్టే మర్చిపోత
అవును
ఆ నాది ఇంటర్ లో సిఈసి ఉండే అయితే ఇది అంతా దీనికో పొలిటికల్ గురించే కదా పొలిటికల్ సైన్స్ ఉంటుండా కదా దాని బేస్ మీద అర్థమయింది అన్నట్టు అన్ని
సి ఈ సి అంటే ఫైనాన్షియల్ ఉన్నా ఎక్కువగా పొలిటిక్స్ ఇవే ఉంటాయి ఉ అంటే మీ దగ్గర ఎక్కువగా ఏ పార్టీస్ నడుత్తాయి అక్క మీ దగ్గర ఎక్కువ
ఇగ పైన ఏ ఉంటే ఇక్కడ కూడా అక్కడ అవే నడుత్తాయ్ ఇప్పుడు మనకి కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ నావా నడుస్తుంది
అవునా మీ దగ్గర కాంగ్రెస్ వాళ్ళేనా ఇప్పుడు సర్పంచ్
ఆ అవును రా అంటే ఎలక్షన్స్ అప్ ప్పుడు అది కరెంట్ తీసేసిర్రు అని అన్నారు బిఆర్ఎస్ బిఆర్ఎస్ వచ్చిందని అనౌన్స్మెంట్ చేసారంట
ఆ
చేసినంక కరెంట్ పోయింది బిఆర్ఎస్ ఏ వస్తంది అని అన్నారంట
ఆ
అన్నంక కరెంట్ పోయింది అప్పుడే లెక్క పెట్టేటప్పుడే ఓట్లు లెక్క పెట్టేటప్పుడే
ఆ
కరెంట్ పోయి ఒక పది నిమిషాలు తీసేసిర్రు ఆట ఒక పది నిమిషాలలోనే మళ్ళీ కాంగ్రెస్ అని చెప్పారు ప్పిర్రు అంట
అయితే ఇట్లా కలెక్టర్ ఆఫీసు పోయి కేసు వేసారు
కేస్ వేస్తే వాళ్ళ ఇగ పైన అదే ఉందిగా ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ఏ ఉందిగా కాంగ్రెస్ ఏ ఉంది కాబట్టి ఇగ వాళ్ళు కేసేసిన ఏం రాలేదు చాలా ఊర్లలో అట్లనే జరిగిందంట ఆ టైంకి ఉమ్ ఇట్లా న్యూస్లలో కూడా వచ్చింది ఇప్పుడు వేసినవి మనం వేసినవి అవి ఉంటాయిగా స్టాంప్ పేపర్స్ అవిన్నిటి సైడ్ కాలవలో పడడం స్కూల్ వెనకాలాలా సరౌండింగ్స్ లో ఇట్లా కనపడడం ఇంట్లో చాలానే జరిగినాయి గాని చాలా పెట్టుబడి పెట్టారు ఊరి మీద
ఆ కానీ ఫస్ట్ పార్టీ ఒకసారి గెలిచిన తర్వాత అంటే కొంచెం దొంగొట్లు పడ్డ అన్నా కానీ రాంగ్ కౌంటింగ్ అన్నా గానీ ఏది చేసినా కాని అవి ఇగ వేస్టే ఏ పార్టీ ఏది ఉందో అదే ఉంటది ఇగ
ఆ ఇప్పుడు పైన పైన ఏ పార్టీ ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎంత గవర్నమెంట్ ఎంత చదువుకుని జాబు కొట్టిన ఇప్పుడు ఇప్పుడు నాయకులు నట్టే వినాలి కదా
ఆ
ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ చేతుల్లో ఉంటది పోలీసు వోళ్ళ అన్నా పోలీస్ వ్యవస్థ వీళ్ళు ఇంత కష్టపడి జాబ్ కొట్టినా వేలు వేలు ముద్ర వాళ్ళు చేప్పినట్టే వినాల్సి వస్తంది
ఔనాండిబ్బుడూ ఒక గవర్నమెంట్ కీ అంతా లే అండ్ పవర్ ఉండదక్క ఒక పొలిటీషియిన్ కున్నంత పవరూ గవర్నమెంట్ ఎంప్లాయ్కుండదు ఇప్పుడు వా పొలిటీషియన్ గెలిచినాంక్ వాళ్లేద్ జెప్పింద్ అదే నడుస్ త్తది వాళ్ పదవులున్నంతకాలో ఉమ్
లేనాలనంట్ర
ఆఁ ఇప్పుడు వాళ్ళగంతగన కష్టపడి చదివినా గానీ ఒకళ్ళ కిందా వాళ్ జెప్పిందే యినాలి అవీబ్ తప్పైనా రైట్ ఐనా ఏధైనా అంతే ఊఁ ఆఁ అదే అంతే
ఊఁ ఇప్పుడు పైనా అదుంది కాబట్టీ ఇప్పుడూ వీళ్ళు కేసేసిన కలెక్టర్ ఆఫీస్ ఇల ఎల్లేసినా ఇప్పుడు పైన బిఆర్ఎస్ ఉంటే ఈజీగా వచ్చేటోళ్ళు ఇట్లి ఇన్వెస్టిగేషన్ జేసీ కెమెరాస్లల్లా సీసిక్ కెమెరాస్ ఉన్నయ్ అట్లా జూసి అది ఇది ఏదో చేసేవాళ్ళు
రూలింగ్ జేసిన పార్టీనే ఉంటది ఔను అట్లనే ఉంటది
రీకౌంటింగ్ అన్న రీ ఎలక్షన్ ఐనా ఏదన్న ఒకటి జేసేవాళ్ళు గానీ ఇప్పుడు పైన వాళ్ళదే ఉన్నది కాబట్ టేగా ఏం జేయల్యక్పోయిర్రు
తెలేదు ఐన ఇప్పుడంత డెవలప్ గూడెక్కువేం అన్పిస్తలేదూ అసల్ ఈ పార్టీ వచ్చినా గానీ
ఏముందిరా ఏం జేస్తున్నగా హైడ్రాని హైడ్రయ్ చేస్తాళ్ళు
దాని వల్లా అసల్ చాలా మంది ఇబ్బంది పడతాళ్లు గానీ
ఉమ్
మీ దగ్గరిప్పుడూ రైతులకి కరెంట్ మంచి గొస్తుందా అక్క మరే చాలా మంది అప్ అప్పుడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది గదా బిఆర్ఎస్ వచ్చిన
ఆఁ బీఆర్ఎస్ వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే గానీ ఇప్పుడ్ అసల్ కరెంటే ఉండట్లే
ఇప్పుడు మళ్ళీ ఇదీ ఇట్లా రూ యిందీ రైతు బందు బడుతుంద మంచిగ అందరికిీ ఆరు నెల్లకోసారీ
లేదు రైతు బందు లేదు ఏం లేదు బోనస్ అనన్నారు ఒకసారి బోనస్ ఏసిర్రు అంతే
అంటే ఇప్పుడు పార్టీ వచ్చి టూ ఇయర్స్ ఐతాంది గదా మంచిగ మరే ఇప్పుడువరకైనా మంచిగ ఏషిల్లా
లేదసల్ రైతు బందు ఒకసారే రొండు సార్లో ఏసినట్టున్నారు అంత్
తేనా అప్పుడు ఉన్నప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడూ రైతులకు మంచి జరిగింది వాళ్ళకీ ఉమ్ కరెంటు మంచి గిచ్చేది రైతు బందీ గుడా
కాకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డొచ్చినాంకా ఇది బానే జేసింద్ ఐదు ఎకరాల వరకున్నోళ్ళక్ కే రైతు బందని బానే బెట్టిండు స్కీమూ పెట్టినోడ్ మర్ పాటిస్ తే ఏమైందో పాటించకుండ మళ్లేయకుండ ఆపుతున్నడు ఇప్పుడూ కేసీఆర్ ఉన్నప్పుడంటే ఆక్ గొన్నా కుట్టలు అన్ని పట్టాలుంటయ్ గా ఆఁ వాటిక్ గుడ వాడేది ఇప్పుడూ అవిందెవరికీ మళ్ళ రాజాక్ కే నాయకులకే
ఉమ్
ఇట్ల ఇండైరెక్టు ఇట్లే లేదన్నట్టు డబ్బులు అంటే రైతులక్ గుడ చాలా బెనిఫిట్ అయిందా డబ్బుల్ రావడం వల్ల
ఆఁ చాలా మంది బెన్ఫిటే అది ఎంతో కొంత వాళ్ళక్ సాయం జేసినట్టే గదా
ఆఁ సాయం జేసి మళ్ళ యూరియా బస్తాల కొరత ఉండకపోయేదీ ఇప్పుడు యూరియా బస్తాల కొరత
ఇదయితే మస్తూ రైతులైతే పే జేయలేకబోతుల్ కొత్తగా యాప్ అన్ బెట్టిల్ అది చదువు కోనలకి ఏం దెలుస్తదక్క అదీ యాపు
నిన్న నిన్ననే మేము వెళ్తుంటే తీసుకుంటున్నారు బస్తాలు
ఆ
తీసుకుంటు ఉంటే అసలు యాప్ ఎప్పుడు ఓపెన్ అయింది ఎప్పుడు క్లోజ్ అయింది ఏం తెలవదెందని లాడిండు మా సార్ గట్టిగనె అడుగితే
పోయ్యి లైను లైన్ల నిలబడ్డ కూడా దొరకు దొరకకపోయేది యూరియాబత్తాలు ఇప్పుడు అప్ తెచ్చి పెట్టేళు కొత్తగా
లాస్ట్ ఇయర్ ఎంత కష్టపడ్డారు ఈయూరియా బస్థల కోసం అని పోయి అక్కడ కూసునుడు కోట్టుకోవడం
కొట్టుకునుడు గోరంగా ఉండేది ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి రాలేదు అసలు
ఆ ఆప్ ప్లో అంట ఒక పది నిమిషాలే పెట్టిళట పది నిమిషాలకే ఒక ఐదు వందల బస్తాలు అయిపోనాయియంట
ఆ అది తెలిసిన వాళ్ళు అయితే టక్కటక బుక్ చేసు
తెలిసినోళ్ళు ఒక ఆరు గంటల నుంచి ఆరు పది వరకు పెడితే ఆ టైం ఇంలా చూసినోళ్లు ఏమో చేసుకుంటరు చూడనోళ్ళు ఇప్పుడు ఊకే మనం అంటే ఊకే పెట్టిలా చూసి చూసి ఏహే పో ఇ పెట్టారని చూడకుంట వదిలేస్తాం చూసిన
పోతే పంటలకు
ఆ అది మెయిన్ ఇంకా యూరియా అంటె యూరియా వల్లనే అసలు పంట అవుత అదేస్తనే పెరుగుతది
ఈ మొక్కజొన్న అయితే దాని మీదనే మొత్తం పండుద్ది ఇగ వయ్యలేం
ఆ ఆ దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు నానో యూరియానీ వచ్చింది కానీ అదే అంత పని చేయట్లేదంట
ఆ నానో యూరియా అంటే ఇట్ల స్ప్రే చేసే
ఆ ఆ స్ప్రే చేసేది కాకుంటే రిజల్ట్ అనేది ఇంత ఉండట్లే అంట
ఆ అవునా
ఆ దీనికున్ననంత అంత ఉండట్లే అంటా ఇగ అట్లా
ఉ
లాస్ట్ ఇయరు రాకుంటే మేము కూడా అవి స్ప్రే చేసినాం కనీ పంటలు బాగా వండలే పండలేదు
ఎక్కువగా ఏమంటారు ఉల్లి ఎక్కువ పెట్టాల అమౌంట్ అది ఎట్లా అంటారు అదే నాకు తెలియట్లేదు కా ఆ స్ప్రే అంతె ఆ స్ప్రే అంటే క్వాంటిటీ ఎక్కువ పెట్టాలా లేక లేకపోతే అది పని చేయట్లేద అసలే
అసలు అంటే కొన్ని కంపెనీస్వి పని చేయ్యవు కదా
ఉ
అంటే ఇప్పుడు ఈ ఇది ఇచ్చినంత బలం అది ఇవ్వలేకపోతాంది అన్నట్టు
దాన్ని డెవలప్ చేసేదదో మంచిగా చేసినా బాగుండు మరి ఒక్కటే బ్రాండెడ్గా అన్ని కంపెనీల నుంచి కాకుండా ఇప్పుడు మార్కెట్లోకి ఆ
ఇది యూరియా అనేది ఇదిచ్చే ఇప్పుడు ఇదిచ్చే అంత శక్తి పంటకు అది ఇవ్వలేకపో పోతుంది అంటే దాంట్లో ఏదైనా చేస్తే ఆ
నానో యూరియాను కూడా ఇట్లా ఇప్పుడు యూరియాకు దీని బదులు దాన్ని మంచిగా కొంచెం క్వాలిటీగా చేస్తే బాగుండు కదా అంటున్నా
ఆ అట్లా చేస్తే బాగుండుగాని ఇంకా అట్లాంటే గవర్నమెంటే అంటుంది ఇక సేంద్రీయ వ్యవసాయం చేయంటుంది ఆ సేంద్రీయ వ్యవసాయం చేస్తే
సేంద్రియ ఇప్పుడు సేంద్రియ వ్యవ ఎవ్వరు చెయ్యట్లే ఆ వ్యవసాయం.
ఇప్పుడు ఆ సేంద్రియ వ్యవసాయం చేస్తే ఎకరానికి ఒక డబ్బా వస్తది.
ఆ పెట్టిన పెట్టుబడి కాదు ఏది రాదు ఆ పురుగుల కే మొత్తం పంట నాశనం అయిపోతది.
ఆ ఆ పురుగులకంట వేపాకు వేపాకు పొడి ఏసంట పొడిను ఫ పొడిని ఆ ప్రే స్ప్రే చేస్తే అయేనా చస్తయి. పురుగులు ఎమో మందులు ఇయి అంత పవర్ ఫుల్ మందులు కొడితనే సావట్లేవు.
అవును అవి కూడా రోజు రోజుకి తట్టుకునే శక్తి వత్తాంది వాటికి ఇయర్ ఇయర్కి.
ఆ ఇంగా వాటికి ప్రోటీన్ వస్తది అవి చల్లడం వల్ల. ఏ చెప్తనే ఉంటరు వాళ్ళట్నే చెప్తరు. పర్యావరణం కాలుష్యం కావద్దని అట్లా చేప్తరులేగానీ మరి పంటలు కూడా పండాలిగా.
ఆ
పర్యావరణం కోసం ఆలోచిస్తే పంటలు పండవు. మళ్ళీ తినేది ఎవరు అందరం తినేదే.
అవును ఇప్పుడు మళ్ళీ అన్ని కూడా ఇవి అన్ని రసాయినాలే అయిపోతాన్నయి ఇవన్నీ కల్తీయే. ఇప్పుడు పత్తి గింజలు తెచ్చినా గానీ అవి కూడా చాలా వరకు కల్తీ విత్తనాలేనే కొన్ని మంచిగా పండుతయి కొన్ని మంచిగా పండవు తెచ్చిన పత్తి గింజనాలు.
ఆ అంటే అన్ని మొలక శాతం అనేది ఉండట్లేదు.
అవును మళ్ళీ ఇప్పుడు అందులో వాటికి హైబ్రిడ్ అని చెప్పినా కానీ వేస్టే అవి.
హ్ ఇంకా గడ్డి గడ్డి విత్తనాలంట గడ్డి పత్తి అనే ఇంకా దాన్ని కలవడం లేదు ఏం లేదు ఇగ పత్తి రుకోవడమే పత్తి విత్తనాలు పెట్టి పత్తి ఎరుకోవడమే.
హ్ అవును.
అంత టెక్నాలజీ అనేది అంత అభివృద్ధి చెందుతుంది.
సరే అక్క మరి ఆ ఓకే.